హలో హాయి అండి
హాయ్ అండి బాగున్నారా అండి
బాగున్నామండి మీరు బాగున్నారా అండి
బాగున్నామండి
ఏం చేస్తున్నండి
ఏం లేనండి మీరేం చేస్తున్నారు
మేము రేపు ఫంక్షన్ ఉందండి మా ఇంటి పక్కన వాళ్లది బోందీ లడ్డు చేస్తున్నారు మా వాళ్ళందరూ
అవునా అండి మీ దగ్గర వాళ్ళనండి
మ్మ్ ఆ దగ్గరళ అండి ఇంటి పక్కన వాళ్ళకి చుట్టాలంట వాళ్ళు చేస్తున్నారు మేము వెళ్ళి అక్కడ కూర్చున్నాము ఇంత
అవునా మీరు చేస్తారా అండి బో ఇందుడి వచండి చేయడా
ఆ వచ్చాండి చేస్తాము
అని
ఆ శనగపప్పు తెచ్చి పట్ మంచి ఎండ కోసి పట్టియాలండి ఫస్ట్
వాటిని ఎండలో ఆరబడతారా అండి ఫస్ట్
ఆ ఎండ పోయాలి మంచిగా పప్పు ఎండితే మంచిగా వస్తుది లడ్డు పొంగుతుంది
అయితే దాన్ని ఫస్ట్ కొనుక్కోవచ్చు ఎంత తీసుకుంటారు అండి ఎప్పుడు
ఎప్పుడైనా కేజీ రెండు కేజీ చాలండి మనం ఇంట్లో వరక అయితే కేజీ పట్టిస్తే రెండు కేజీల పిండి వస్తుందండి కేజీ పాప్పుకి ఆ వస్తుదాండి
ఆ
దాన్ని ఇంకా పట్టించుకొచ్చాక మంచిగా బో బూందీ కొట్టాలండి అందులో వేయాలి వెంటనే తీయాలి బాగా కాలొద్దు బూందీ
హు హు అంటే వాళ్ళు వేసినట్టే తియ్యాలనా
ఆ ఆయిల్ వేసి ఎమ్మటే తీయాలి బాగా కాలితే మళ్ళీ కార లేక్క అయితదండి ఆ మళ్ళీ తర్వాత అది అట్ల అయిపోయాక చెక్కరా
ఆ
ఈ ఆ పిం పిండి ఎన్ని ఇప్పుడు పిండి రెండు లోటలు అనుకోండి చక్కెర కూడా రెండు సమానంగా తీసుకోవాలి
ఆహా అంటే మనం పిండి ఎంత తీసుకుంటామో ఎంత క్వాలిటీలో చక్కెర కూడా సేమ్ అంతా తీసుకోవాలి
ఆ అంతే క్వాంటిటీ తీసు వాలీ పాకం పట్కోవాలి నీళ్లే క్కువఓయద్దండి కొన్నే చక్కెర మునిగే అంతే నీళ్ళు పోయాలి
ఉహూ కరుగుతదా అండి షుగర్ అయినా
ఆ ఆ ముందు కరగబెట్టుకోవాలండి ఫస్టే మనం పొయ్యి మీద పెట్టొద్దండి అ ఇట్లా పెట్టడం వల్ల పొయ్యి మీద హీట్ కి కరుగుతుది
ఆహా హీటికి కరిగిపోతుదా కొందరు చక్కెరని మిక్సీ కూడా పట్టుకుంటారు కదా అండి
ఆ అదే అండి ముందే కరగబెట్టుకుంటే మంచిది పొయ్యి మీద పెట్టినాక కరిగిందనుకో మళ్ళీ చక్కెర చక్కెర లాగా అయిపోతుందండి చల్లారనాక
అవునా
ఆ అట్లా కావద్దంటే ముందు అదే కరగబెట్టుకొని మనం ఇవి చేసుకోవాలి బూందీ చేసుకోవాలి ఆ టైమ్ లో
ఆహా ఏ పిండిని కలుపుకొని దాన్ని ఆయిల్ల్లో వేయించాలి
ఉ మంచి చిక్కగా కలుపుకోవాలి పిండి మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మనము చక్కెరపాకం మంచిగా చూసుకోవాలండి దీంట్లో మెయిన్ చక్కెర పాకం ముదిరినా కష్టమే లేతగున్నా కష్టమే
ఉహూ అయితే మనం మంచిగా చూసుకోవాలి చక్కరపాకానే కరెక్ట్ చూసుకోవాల్సింది
ఆ మనకి రాదండి అది కొంచెం మన ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళకి ఎవనా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు అయితే మంచిదండి
ఉహూ
వస్తారు
ఎవరు చేస్తారండి నిలిపెయ్యి
ఆ మా అత్తయ్య వాళ్ళు చేస్తారండి
ఉహూ మీరు దగ్గరుండి చూస్తారా
ఆ చూస్తాను ఎట్లా చేస్తున్నారు అనేది చూస్తాను పాకం నేర్చుకోవాలనేసి ప్రయత్నిస్తాను
ఉహూ
ఉమ్
ప్ప ఈ బోనీనీ అందులో పోస్తారా
ఆ అందులో పోస్తామండి పోసాక ఇంగ మంచిగా పాకం మంచిగా రావాలి బాగా ముదురొద్దు లేతగా ఉండొ ఒద్దు ఆ దాంట్లో ఏసా కా కొంచెం చల్లార నివ్వాలండి చల్లారని ఇచ్చాక చల్లారాక ముద్దలు పిసుక్కోవాలి మంచిగా మీడియం సైజ్ లో
కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యస్తారు
ఆ ఆ కొంచెం నూనెలో వేయించుకొని బాదం కిస్మిస్ ఎయ్యాలండి
ఇ ఎవరిష్టం వాళ్ళదంట కదా
ఇంకా పిల్లలు తీసేస్తారండి వద్దంటారు అది భయం మాకు
ఆహా మీ పిల్లలు తినరని మీరు ఎయ్యారు
ఆ మేము వెయ్యాము ఓన్లీ ఇలాచి పౌడర్ ఒకటే ఎస్తాము ఇలాచి పౌడర్ ఒక్ ఒక్కటే వేస్తాము
ఆ